హలో
హలో
హలో
హలో
ఆ వీనిపిస్తుందా అండి
ఆ వినిపిస్తుందండి
తీన్నార
ఆ తిన్నామండి ఇప్పుడే మీరు తిన్నారా
ఆ తిన్నామండి
ఎం కర్రి చేసిర్రూ
వంకాయా అండి
ఎం కర్రి చేసిర్రూ అన్న
వంకాయ అండి మీది
వంకాయనా మాది ఏగ్గండి
ఎగ్గ ఆ
ఆా
హలో వీనీపిస్తోంద
ఆ వినిపిస్తుందండి
హేచ్ వై డి ఎప్పుడైనా వెళ్ళిర్ర అండి
ఆ ఒకసారి వెళ్ళినండి
తిరిగిగిండ్రా ఏక్కడేక్కడ తిరిగిందండి హైదరాబాద్ ల
మేమ ఎక్కడికి వెళ్ళలేదు మేము జస్ట్ అట్లా చార్మినార్ వెళ్ళినా కాని సరిగ్గా చూడలేదు నైట్ టైమ్ లో వెళ్ళినం ఇట్లా వెళ్లి అట్లా వచ్చేస్తున్నాం ఇంకేం చూడలేదు
అవునా అండి ఆ ఆ ఒకటి రెండు సార్లు వెళ్ళినండి నేను
అవునా మీరు చూసిండ్రా మరి అన్నిీ
నేను అన్ని చూలేదండి చార్మినార్ ఒకటి గోల్కొండ ఒకటి జూ పార్క్ ఒకటి ఆ అంతే అండి మూడే చూసిన
అవునా సూపార్క్ అంటే మన నిజంగానే ఉంటాయ అక్కడ మొత్తం జంతువులన్నీ
ఆ నిజమే ఉంటాయి అండి అన్ని పులులు సింహాలు తోడేళ్ళు ఈ గుడ్డేనుగులు అన్ని రియలే ఉంటాయి గాని కాకపోతే ఇట్లా బోన్లెక్క ఉంటాయండి
ఆహా
ఆ బోన్ లెక్క ఉండి అందులో ఉంటాయి
ఆ అదే అంటే మనం వెళ్ళలి చూడొచ్చు అన్నట్టు ఇట్లా మనకు ఏం హాని తల పెెట్టవన్నట్టు అవి
కనిపిస్తాయి గాని ఇట్లా మనం మామూలుగా పిించింగ్ ఉంటది చూడండి ఐడియా ఉందా
ఆ ఆ
అట్లా పెట్టి ఉంటాయి మధ్యలో సెంట్రల్ పాయింట్ ఎక్కడ ఉందో అక్కడ గృహాలు ఉంటాయి పేర్లు రాసి ఉంటాయి రౌండ్గా ఫించిింగ్ వేసి ఉంటాది
అవునా
ఆ మనకు కనిపిస్తాయి గాని అయి మనం పోయిన టైం కు బయటికెళ్తే మనకు కనిపిస్తాయి లోపల గృహాలు ఉంటాయి ఆ అళ్ల ఉన్నాయనుకో కనిపియయండి
ఆహా అంటే జూ పార్క్ అంటే ఓన్లీ అవే జంతువులు అవే ఉంటాయా ఇంకేమై ఉంటాయా అక్కడ
పాములు ఉంటయి, పక్షులు ఉంటయి అన్ని భూమి మీద ఏమేమి ఉంటయో ఆల్మోస్ట్ అన్ని అక్కడ ఉంటయి అండి.
ఆహా అవునా అంటే అవి ఏం చెయ్యయా. మనల్ని చూస్ మనం చూడ్డానికి ఎళ్తం కదా.
అంటే పిఛింగ్ ఉంటది కదా లోపట మనం బయట నుంచి చూసుడే పిఛింగ్ ఉంటది కదా. అంటే పించిగ్ దగ్గరకి అస్తయి కానీ దానికి ఫుడ్డు వచ్చేసి వాళ్ళు ఉంటరు, వాళ్ళు ఏస్తరు కావచ్చు అండి మనకు కూడా ఐడియా లేదు అది.
అంటే మనం కూడా వెళ్తాం కదా చూడ్నికి ఇట్లా ఇట్లా, అక్కడ ఏమంటరు పావురాలకి ఇ ఇట్లా మనం ఆహా హారం ఎస్తం కదా మరి వాటికి కూడా అక్కడ మనం ఎయ్యోచ్చా అని.
లేదు లేదు అక్కడ వాళ్ళు ఉంటరు వాళ్ళు సె క్యూరిటి వాళ్ళు అంటే బయటోళ్ళు ఏమి ఏయడానికి వీలు లేదు కావచ్చు. మే బి మేమైతే ఏయలేదు ఎప్పుడు వెళ్ళినప్పుడు అయితే.
ఆ
వాళ్ళు ఏదైనా కలిపి తీసుకత్తరు, ఏదైనా చేసి తీసుకరత్తరు అని ఆల్మోస్ట్ నాకు తెలి సినయితే వెయ్యనియరండి.
అవునా ఏమో అండి ఎప్పుడు వెళ్ళలేదు, వె వెళ్ళాలి అని అనుకున్నం కాని ఎప్పుడు వెళ్ళలేదు ఇగ అక్కడికి.
వెళ్ళండి ఒకసారి టైమ్ ఎప్పుడైనా సెట్ అయితే.
అదే వెళ్ళాలి అంటే ఇట్లా మనం ఉట్టికి ఎందుకు ఎళ్తం ఇగ ఇట్లా ఏమైనా ఎగ్జామ్స్ ఉంటే అటు ఇటు ఇట్లా ఎళ్తం కని ఇట్లా ఓన్లీ ఇట్లా హైదరాబాద్నే చూన్నికి పోవాలని ఎప్పుడు ఎళ్ళలేదు అట్లా.
అవును ఏదైనా పని మీద ఉంటనే ఎళ్ళాలి ఉత్తగ వెళ్తే
అవును మరి మీ చా చార్మినార్
జూపార్క్ల మా కష్టమండి అంత తిరగలేం. బాగా పెద్దగ ఉంటది అది. ఆ అది ఒడవనే ఒడవదు మొత్తం, మొత్తం తిరగలేదు మేము ఓన్లీ మెయిన్ మెయిన్ ఎక్కడ ఎక్కడ ఉన్నాయో అయ్యే తిరిగినం మొత్తం తిరగలేదండి.
ఆహా
అది బాగా పెద్దగా ఉంటది ఇగ ఓపీక కావాలె ఫస్ట్ ఆఫ్ ఆల్.
అవునా మరి ఇంకేమేమి ఎళ్ళిండ్రు.
ఆ చార్మినార్ ఎళ్ళినా.
ఆ చ అది ఎట్లుంటది చార్మినార్ నైట్ టైమ్ బావుంటదా, మార్నింగ్ బావుంటదా.
ఈవినింగ్ మంచిగ ఉంటది.
అవునా
అన్ని లైటింగ్ గీటింగ్స్ ఉంటయి ఈవినింగ్. బాగుంటయి అక్కడ ఈ లేడీస్కి సంబంధిం చి అన్ని వస్తువులు దొరుకుతయండి.
అవునా మరి మీరు తీసుకెళ్ళింర్రా మీ ఇంట్లో వాళ్ళకేమన్నా.
ఆ ఒకసారి తీసుకెళ్ళినా అండి.
ఆ అంటే అక్కడ బ్యాంగిల్స్ ఫేమస్ అని విన్నాను, నేను ఎప్పుడు వెళ్ళలేదు కాని విన్నాను మరి అక్కడ బావుంటయా? రేట్స్ ఎలా ఉంటయి?
అంటే రేట్స్ మన లెక్కనే ఉంటయి కానీ కొంచెం క్వాలిటీ బావుంటయి అక్కడ.
అవునా
చార్మినార్ అంటే ఇగ బ్యాంగిల్స్ ఫేమస్. అన్ని దొరుకుతయి ఇగ లేడీస్ సంబంధించినయి. అన్నీ దొరుకుతయి.
మధ నను లోపలికి వెళ్ళొచ్చు అంటే పైన ఎక్కని ఇస్తారా
అంటే ఒక స్టెప్ వరకు ఎక్కని ఇస్తారండి అటు మళ్ళా పై వరకు ఎక్కనయ్యారు మరి ఇప్పుడు ఎట్లుండో తెలియవదు నేను వన్ ఇయర్ బ్యాక్ ఎక్కినప్పుడుయితే మిడిల్ స్టెప్ వరకు ఎక్కినా
ఆ
తర్వాత పైన ఎక్కలియాలి క్లోజ్ చేసి ఉండే మొత్తం అది
అవునా అంటే ఇట్లా బాగా మంది ఇట్లా చూడనికి వస్త తారట కదా
అవునా ఇ ఒక టూరిస్ట్ ప్లేస్ లెక్క చార్మినార్ మినీ
అదే ఇట్లా మూవీస్లల్లా అక్కడ డ్యాన్స్ చేయడం ఇట్లా అవి ఇవి చూసిన్ సినిమాలలా బాగా
అవును అది బాగానే ఉంటుదండి
అంటే దగ్గర నుంచి కూడా చూసిన వెళ్ళినా ఇట్లా గాని నైట్ టైమ్ లో వెళ్ళినాం ఇట్లా వెళ్ళి అట్లా వచ్చేసినాం తిరిగేంత టైం కూడా లే
అక్క ఏదో టైమింగ్ ఉంటది కావచ్చండి అక్కడ కూడా నాకు తెలిసి ఈ టైం నుంచి ఈ టైం వరకే అనుకుంటాను నాకు అంత తెయలేదు కాని టైమింగ్ ఉంటాగా అనిపిస్తుంది
అదే ఉంటది కావచ్చు ఇక మేము కూడా వెళ్ళేసరికి ఎయిట్ నైన్ అయిపోయింది ఇక లేట్ అయింది కదా అని మే కూడా వచ్చేం సరిగా చూడకుండా అక్కడ షాప్స్ అంటే బంగిల్సే కాకుండా ఇంకా ఇట్లా స్ట్రీట్ ఫుడ్ కూడా అక్కడ బాగుంటదింట కదా
అవునవును అక్కడ అవును ఉంటది అక్కడ ఇరానీ చాయ్ అని ఒకటి ఉంటాందండి అది మస్ ఫేమస్ అక్కడ చార్మినార్క్క
అవునా అదే విన్ఐదో మస్ మస్కా బన్ అది
అవునవును స్వీకాన్స్ అవన్నీ
ఆ అదే స్ట్రీట్ ఫుడ్ అక్కడ చాలా బాగుంటదని మా ఫ్రెండ్స్ చెప్పింది అయితే
అవునా అన్నీ బాగానే ఉంటాఅండి మన ఓపిక అండి ఇక సిటీలు ఎట్లాంటాందంటే అన్ని చూడాలనిపిస్తుంది ని మనకు ఓపిక ఉండాలి ఫస్ట్
అవును ఆ ఓపిక కూడా ఉండాలి మనీ కూడా ఉండాలి
ఆ మనీ కూడా ఉండలే అలా ఈ మనం ఎంత తిరిగినా కూడా ఏదో ఒకటి ఉంటేనే ఉంటది శిల్పారామం అని ఏదో ఏదో అన్ని అన్నన్ని ఉంటాయి అడి మన ఓపకి ఉండాలి మనీ ఉండాలి
ఆహా
ఇక మనం పల్లెటూరులో ఉండేట వాళ్ల అక్కడ పో ఉండ అంటే కొంచెం కష్టం అవుతుందండి
అవును కష్టం అదండి
ఇది వచ్చేసి ఇక మనం ఇక్కడతే ఇట్లా బడూర్లో మంచిగా ఆరా స అయిలే అంత మంచిగా కూల్ ఉంటంది వదేరికిదర అంతా మంచిగా ఉంటది అక్కడ ఎవరు ఎవరు పట్టించుకోరు ఎవరి పని వాళ్ళకు ఉంటది
అవును ఎవరు పట్టించుకోరు ప పొల్యూషన్ కూడా బాగా ఉంటది అక్కడ
ఎప్పటికి ట్రాఫిక్కె ఉంటది ఇప్పుడు మన దగ్గర ఎట్లా అంటే పల్లెటూర్ల వెహికల్స్ వెహికల్స్ అన్ని కొంచెం తక్కువ ఉంటాయి పొల్యూషన్ కూడా తక్కువ ఉంటాందండి అక్కడ అట్లా కాదు ఎ ఎవరి పని వాళ్ళకి ఉంటది ఆ వెహికల్స్ అత్తనే ఉంటాయ్ పోతనే ఉంటాయ్ అంత బాగా ట్రాఫిక్ అన్నట్
అవునండి
ఇక్కడ నుంచి అక్కడ అయ్యి సెటిల్ కావడానికి బాగా టైం పడుతదండి కొంచెం
అవును బాగా టైం పడుతది కానీ ఇగ అందరూ ఏ పని లేకుండా కూడా ఏం లేవు ఏమన జాబ్స్ కావాలన్నా ఏమన్నా పని చేయాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా ఎవ్వరు చూసినా కూడా హైదరాబాద్ కెళ్తున్నారు అని అంటార్రు
తోనే ఇగ ఖర్చులు కూడా అట్లనే ఉంటాయండి ఇప్పుడు అక్కడ ఇప్పుడు మనకు రూమ్ దొరకాలె అక్కడ అన్ని స్టే చేయాలంటే బాగానే పైసలు తీసుకుంటారు మనలెక్కు ఉండదిగా అమడి అక్
అవును అవును అదే ఎట్లా అక్కడ మనం ఊర్లో ఉన్న దానికంటే కూడా అక్కడ శార్లు ఎక్కువ ఉంటది ఎట్లా కొంచెం మంచిగా ఉంటది అది అన్ వెళ్తారు గాని అక్కడ ఉన్న వాటికి అవే సరిపోతాయ్
అవును ఇప్పుడు ఉమ్ ఇప్పుడు మన ఇక్కడ దగ్గర రూమ్ వచ్చేసి ఒక టూ థౌసండ్ అక్కడ ఫైవ్ థౌసండ్ వరకు ఉంటదండి అన్నీ కొంచెం పైసలు ఎక్కువ వత్తాయ్ కా కాని ఆ మెయింటెనెన్స్ కి అక్కడ ఆడికాడికి అవుతాయండి
అవును
సిటీ అంటారు గాని ఇక పల్లెటూరు బెస్ట్ నన్ను అడుగుతే అన్ని ప్రశాంతంగా ఉంటాయ్ అన్ని మంచిగా ఉంటాయ్ అన్ని అందరు మనుషులు అన్నమ్మలు లెక్కుంటారు అక్కడ పక్కిచ్చిన పక్కోడు కూడా మాట్లాడరు ఏవని పని వాళ్ళకే ఉంటది
అవునంట ఎవరు అసలు ఎవరు ఎవరు కూడా మాట్లాడుకోరు చూసుకోరు అక్కడ అసలు బాగా దొంగతనాలు చేసినా కూడా ఎవరు పట్టిచ్కోరు
పొద్దున్న లేేసి తాన గీనం చేసి టిఫిన్లు పట్కొని పోవుడే అంట
అవును
మన లెక్క పల్లెటూరు లెక్క అందరు కలిసి మాట్లాడుడు గీ ట్లాడుడ ఏ ముండదట అండి అక్కడ
అక్కడ ఇల్లులన్ని దగ్గర దగ్గర ఉంటేగాని ఎవరు మాట్లాడుకోరు అన్నట్టు మనలాగా
అవునవును ఇప్పుడు మన పల్లెటూరులో చూడండి ఓ ఇల్లులు ఒక ఐదారు కూడా పక్ పక్కకున్నా కూడా సాయంత్రమో, మార్నింగో అందరూ ఒకర్ దగ్గర కలిసి మంచిగా చెడు క్షేమాలు ఏమైనా ఉంటే అందరు పంచుకుంటరు మాట్లాడుకోరు ఇప్పుడు అక్కడ అట్లా ఉండదట అండి ఎవ్వళ్ళు పని వాళ్ళకే అట కనీసం దగ్గరకు వచ్చినా కూడా మాట్లాడుకోరు అట
ఉమ్ అట్లా అయిపోతుంది ఇంకా బిజీ లైఫ్ అందరిది
ఇగ జనరేషన్ అట్లా అయిపోయింది ఇగ ఇప్పుడు వాళ్ళు సిటీలో ఉన్నోళ్ళు అంద అందరూ ఆల్మోస్ట్ పల్లెటూర్లో వోళ్ళే అక్కడ పల్లెటూర్లో పనుల్లేక అందరు పోయ్ సె సెటిల్ అయిన వోళ్ళే అక్కడ ఆల్మో
అవునండి ఇక్కడే పల్లెటూరు వాళ్ళే ఎక్కువ ఉంటరు అక్కడ చూడ చెప్
అవు అవును ఇక ఇక్కడ పల్లెటూర్ల పనులు సరిగా దొరకక వాళ్ళు ఇగా అందరు ఒక్కరు పోయినంక వాళ్ళని చూసి ఒక్కొక్కరు ఒక్కొక్కరు అందరూ ఇక పల్లెవాట పడతాండ్రు పట్నం బాట
ఇగ మొత్తం ఇక అట్లా ఐపోతే ఇక పల్లేటూర్లలో ఏమి ఉంటాయ్ ఇంకా ఎవరు వ్యవసాయదారులు ఉండరు ఎమరు ఉండరు పంటలు పండించరు ఏం చేయరు అన్ని వాటికి అలవాటు అయిపోతుంది అందరూ
ఇప్పుడు వ్యవసాయం చేస్తేనే మన సంటోళ్ళు తింటరు గింటరు ఏమైనా చేస్తారుగా అండి
అవును
రాను రాను వ్యవసాయం కరుమానంగా అయిపోతాంది మొత్తం అందరు ఇగ వ్యవసాయం ఎందుకని అందరు పనులలా సెటిల్ అయితాన్నారు
అవును పనులన్నీ సెటిల్ అయితాను కానీ మరి ఇక వ్యవసాయం ఎవరు చేయకపోతే అసలు పంటలు ఎవ అసలు మనం తినడానికి అన్ని కూరగాయలు ఏమైనా అసలు మన మొత్తాని ఉండే వాళ్ళు పండిస్
ఏ అవును ఏదైనా రైతులేంది మనం ఎక్కడ ఓళ్ళమండి తినడానికి వాళ్ళు ఎంత కష్టపడి ఇప్పుడు అందరు వదిలేస్తాన్నరు అనేసి దాయ
అవును అందరు వదిలేస్తన్నారు
సరే అండి మరి
ఆ సరే అండి
ఆ ఓ